ఆ ఇనిపిస్తుంది ఏం చేస్తున్నావు
లేదు కూర్చున్న నువ్వ ఏం చేస్తున్నవు
ఆ ఏం లె అటు ఇటు తిరుగుతా ఉన్న
అవునా వర్షము బడెటతట్టు ఉందా ఆడ
ఆ పడ్డది పడ్డది ఆగిపేయింది
అవునా ఈడ మబ్బయింది మస్తు గాలి ఓస్తుంది గాని పడతలే
ఆవునా ఆ పడ్డది ఇందాక ఫుల్ వ
ఇగో బయటన్నే గూచ్చున్నం మం చల్లటి చల్ల ఉందని ఊ బయట కూర్చున్నము పడతదేమో కొంచెం పడు అయితే మంచి చల్ల వడుకోవచ్చు అమ్మ ఫుల్ వేడిగు ఉంది
పోతుమో మేడం మస్తు వేడిగుంది
అవును అక్కడ అక్కడకి ఇక్కడికి డిఫరెన్స్ ఉంటది నేను చెప్పలేద ఆ
పట్టలేదసలు
ఇంజుడు ఉంది వెదర్ ఈడ మాత్రం అమ్మా ఫుల్ టెంపరేచర్ ఉందీడ
ఆ
అదే గద ఎంత వేడిగంటె అంత వేడిగు నీన్ నేన్ చ్చిన రెండు మూడు రోజులకైతే అమ్మా పిచ్చిలేసి అంటే అలవాటు కావడానికి టైం బడతది గద
ఆ ఇక్కడ కొంచెం తక్కువ ఉందట జనగా ఇంకెక్కువ ఉందంట ఎండ
అవును ఊ నేను ఇగ ఆమెను పైసలు అడుగుదామనుకున్న గాని ఇగో ఇదే టెన్షన్ సరిపేయింది ఇగ ఏమని అడగాలి
అయితే ఒకామే ఉంది చూడు
ఆ
ఆమె కి ఫోన్ చేయమన్నది సీఆర్
ఆహా
మధ్యలో దిగిపోయింది ట్రైన్
ఎక్కడ
ఏడా ఎ ఏంది అది ఏందో టూ స్టాప్స్ ముందు
టు స్టాప్స్ ముందు ఆ
ఆ కాల్ మాట్లాడ కాల్ మాట్లాడకపోయేదా
ఆ ఆ ఆ
ఆ అతను వచ్చి తీసుకొని పోయిండు.
ఓహో
అహా తీసుకోని పోయిండు మధ్యలో దిగింది మేము అయితే ఆ ఏ కొనుక్కుందామని అనుకున్నాం ఒక ఎయిట్, నైన్ కట్లా తినడానికి
ఆ
అప్పటి వరకు చూస్తే ఏం రాలే ఇగ తినకుండా అప్పడి దాకున్నాం అసలు ఏం జేయాలో? అర్థమయితలే ఏం వస్తలే సమోసా గినా ఏమ్ వస్తలే అసలు కొనడానికి గోరమిగా తను వస్తుండంటే తన కి ఐస్ క్రీమ్స్ ఏమైన్నా కూల్ డ్రింక్స్ ఉంటే తెమ్మని చెప్పావా అని జెప్పినాం ఇంగా ఐస్ క్రీమ్స్ వస్తే అవి తిన్నాం ఇంగా ఘోరం ఆకలికి పిచ్చి లేసి
తివుడు ఏం దిన్లే గదా మ్ ఎ అయితే ఆమెను అడుగ అడుకోమంటుందా ఏంది?
ఏంటిది ఆమె నెందు
ఆహా నేను నేనే ఏమంటున్నా ఈమెకి ఫోన్ చేసి పైసలు అడుగుదాము అనేసి నేను అంటున్నా.
ఆ ఆ ఆ అడుగుదాం కానీ ఏదో అయింది నాకు జేప్తలేదు చెప్పమంటే తర్వాత జెప్తానేను అంటుంది. అయితే ఆమెకి ఆమె ఇంటికి పోయిందా కనుక్కో అని నాకు మెసేజ్ జేసింది. కాల్ జేస్తే కాల్ జే తే ఆ నెట్వర్క్ ల లేదు అని వచ్చింది. వచ్చింది మళ్ళీ ఫోన్ జేసింది ఆమె నాకు
మ్
ఏమైంది ఆమె బోలేదా అని అడుగుతే? ఏమో పోలే నేను బ్లాక్ చేసేసిన ఆమె నంబర్ అని అంటాంది. ఓ గట్లా ఏమైందనంటే? నేను బడుకుంటున్నా, నేను తర్వాత చెప్తా అని అంటుంది ఇగ ఏమైతో ఆమె బోయిందో తెల్వదు, లేదో తెల్వదు
ఆ ఆ సరిపోయింది ఇగ అటు ఇ
ఆమె అంటనే ఉంది దెల్సా నేన్ పం ప నాకు పంపబుద్ధి అయితలేదు అవసరమా ఇంత నైట్ ఎప్పుడు వన్ నో, టూకో
కాదు మరి గప్పుడు గాయన ఎట్లా వస్తడు నాకు అర్ధం గాదు.
టూ
ఆహా ఎట్లా అది గూడా
ఏమో బైక్ మీద వచ్చినట్టున్నడు
దేవుడా
ఆయనకి ఎంత ధైర్యం ఉండాలి అసలుకు
ఆ ఏమ్ యెషాలు ఏత్తందో ఏమో అసలు
అసలు ఇంతనన్న ఆ యెడికి పోయింది. ఆమె ఏం పని జేస్తంది అసలు అమ్మో
అదే గదా ఆ అసలు ఏంది అసలు ఏం తెలివని ఆ తెలివద్ తెలివద్ అనుకుంటనె అన్ని చేత్త తందిగా
ఆహా ఒకటే ఫోన్లు తెల్సా ఏ స్టేషన్ దగ్గరున్నా ఆమె ఫోన్లు అయితె అప్
ఓ అమ్మా గంత మరి గంత గోరమ
ఆ ఏడికి రావాలి ఎప్పుడు రావాలి ఇదే మొత్తం ఎప్పుడు కలుద్దాం
ఓకే మీరు దిగే స్టేషన్ ల దిగొచ్చు కదా ముందెందుకు దిగాలి
అంటే దిగుతె టైమ్ ఉండద్ కదా ఇంటికి పోవాలి గదా ఇప్పుడు మధ్యల దిగి మళ్ళీ మేము నెక్స్ట్ వీళ్ళు నెక్స్ట్ ట్రైన్ ఎక్కుతారు కదా ఆ ట్రైన్ కి అందుకుందామని చూసింది మధ్యల కలిషి రాలే అనుకుంటా లేకపోతే జబ్దు కదా ఇంటికి పోయిందాని ఇప్పుడు వీళ్ళక్ దెల్వాద్ ఆమె ఇంటికి పోయిందో లేదో
ఆ
ఏమైందో ఏమో తర్వాత చెప్తా అనన్నది
మనకెందుకులే సయిరన్ ఉండడం బెటర్ అమ్మో వాళ్ళ విషయాల మనం ఏమంటర్ ఇన్వాల్వ్ కాందే బె
ఆ
ఔష్రామేలేదావి అమ్మో మళ్ళీ ఎటుపోయేటచ్చినా కాని మే కాదు ఇప్పుడు మన అయినా గాని వాళ పేరెంట్స్ ఎవరిని అడుగు తారు అ అదే ఆ మా మనతోన్ వచ్చింది కాబట్టి మనల్నే అడుగుతారు
ఆ
ఇంత సెన్స్ లేదు పాడ్లేదు అసలు చి
ఎందో ఏమో
ఉమ్ అదే గదా ఈ అసలు ఎ ద్దమనుకుంటుంది అదే
ఎటుపోలే ఆమె అనడుగుతే ఏ బ్లాక్ చేసిన నెంబర్ అంటంది
ఏమైందో మరి
ఏమైందో ఏమో మంచినే పంపించింది పోయేటప్పుడు ఈమె ఈమనే దిం ఈమె ఐస్ క్రీమ్ తీసుకుంది ఈమెను పంపించింది
ఆహా
ఐస్ క్రీమ్ దెచ్చిచ్చి ఆమేను తీసుకొని పోయిండు అయినే
వ ఆ వానికెంత ధైర్యం గా రా
ఆ ట డ్యూ టి మానేసుకుందట నైట్ డ్యూటీ ఉందనట డ్యూటియా ఏమో గప్పుడు కలుసుడె అసలు ఏందసలు
ఆహా మళ్ళీ ఇక్కడినుంచెల్లి గక్కడికి ఆస్ స్టేషన్ ఏందీ ట్రైన్ ఏంది వాడికి వేరే పనెం లేదా రానికి ఆహా ఎంత అబ్జర్వ్ చేసింటే అంత కరెక్ట్ గా క్యాజ్ చేస్ అదే కదా
నేన్ కూడ అవి కోనిచ్చినందుకె ఇమె హమ్మ థాంక్స్ అని చెప్పు అదని చెప్పు అని చెప్పు గా ఐస్ క్రీమ్ లక ఆబో అనిపించ
ఇవరు అబ్బ అదేద ఆలె చెప్పుచు కదా చెప్పు అని ఎందుకో ఇ మళ్ళ పైసలు తీసుకపోలే
తీ త్రీ హండ్రెడ్ నినే కొట్టిన ఇప్నా డాడీ అయితే ఆ నిన్న అడిగి ఉంచుకున్నానా ఉంచుకున్నా మళ్ళీ చెల్లె డాడీకి చెప్పింది డాడీకి చెప్తే డాడీ సిక్స్ హండ్రెడ్ కొట్టిండు సిక్స్ హండ్రెడ్ కతం అయినాయ్
అన్ అన్ని కతం
ఉ త్రీ హండ్రెడ్ గ వాటికే ఐస్ క్రీమ్స్ కె వాటర్ బోటిల్స్ రెండు ఆమె గొట్టలే నా దాన్ ట్ల లిమిట్ అయిపోయింది నువ్ కొట్టవా అని అంట
లిమిట్ ఎట్ల అయిపోతది నవ్యా వాళ్ళు ఏం కొట్టంది ఏం చెయ్యంది
త్రీ హండ్రెడ్ కోట్ కొట్టేసిన ఇంగ నా దగ్గర ఏం లెవ్ ఇగ ఇగ మళ్ళీ నీ అయిపోతాయని నేనే కొట్టేసినా ఇంగ మళ్ళీ అయిపో
ఏ ఎందుకు నీ నే నీకు ఖర్చు పెట్టుకోమనే నీ నీకు కొట్టినా
భవానే
లేదు నాకు అవసరం లేవవి యాక్చువల్గా ఈ రోజు తమ్ముడికి అట్లా ఫీజ్ కట్టాల్సి వచ్చింది కాబట్టి అబ్బాయిని అబ్ డాడే కొట్టిను నేనేం బెట్లే నేను నీకు ఉంచుకోమని అ నేను నేను అడిగిన్న నువ్ నీ దగ్గర ఉన్నప్పుడే ఇయ్యని చెప్
అదే ఉన్నాయి మా ఇక్కడ ఇగ ఎందుకు తీ అయిపోతాయి కదా అని
అయ్యో ఉంచుకుంటే అయిపోయేది గా
మల్ల అంటుంది త్రీ హండ్రెడ్ కొట్టేసాక బిస్కెట్స్ ఏమైనా తీసుకుంటావా అంట ఉన్న పైసలు అన్న అయిపోయానాయి సిక్స్ హండ్రెడ్ కొడితే అవన్ని అయిపోయినాయి అవునా సరే తీ ఎమ్మొదులే అయితే అంట
ఆహా కాదు ఆమె దగ్గర అదే ఆ ఉన్నాయి కదా మరి కొనొచ్చు కదా పిస్సినారి మొఖాలు నేను చేస్తే ఇగ ఇప్పుడు ఫోన్ చేసి అడుగుతా ఏ ఏంటి మరి ఆ అదే ఏంది మా ది పైసలు ఎట్లా రిఫండ్ పైసలు రావాలి నీ యాభై రూపాయలు రావాలి అంటా నేను ఆ నేనేం మర్చిపోలేదు అన్నదన్ క అనని ఏమన్నానని ఏమన్నానని ఆ ఏమంటరు ఇట్ల ఆక్వార్డ్ గా ఫీల్ ఫీల్ అయినా సరే ఓకే నేనే పట్టిచుకోను బికాస్ బా
ట్టాలి ఫిఫ్టీ ఫిఫ్టీ కొడితే నేన్న కేేసేస్తా అంటది
అట్ల అన్నదనుకో నాకు వాళ్ళతోన్ సంబంధం లేదు అ నాయి నాకి అంటది నెన్ ఇట్లనే అన్ నవ్య మన్ వాళ్ళందరికి ఎప్పే నేను ఇచ్చిందా
ఉ నిన్న అడిగిచ్చిందా మరి
చిన్న ఏమన్నా వాళ్ళ అందరు నాకు చెప్పి ఇచ్చిరా నాకు వాళ్ళతోని సంబంధం లేదు అట్లీస్ నాకు అవసరం ఉన్నాయ్ నాకు కావాలి అంటా ఏ సుస్ కున్ ఏమనగలుగుతాం ఏ వద్దులే అని అనుకోవడం మన తప్పయితుంది
ఆ
వాళ్ మాత్రం సిగ్గు ఏది లేకుండా
ఈ ఇరవై రూపాలకే సూత్తాన్న ఛాయ్ తీస్కున్న.
అదీ ఆ ఆ ఛాయ్ విషయమా బస్ దిగంగనేనా చి చి చి చి మరి అంత ఘోరంగ ఉంటన్రా ఫ్రెండ్స్ అంటే ఒక దగ్గర పెట్టినా ఓకేలే వేరే దగ్గర పెట్ కోవచ్చులే మనం అనుకుంటాం. మరి అంత దారుణంగా ఎక్కడికో పోయేటోల్ల లె క్క అడక్క తినేటోళ్ల లెక్క చీ చి చి అమ్మ ఇసన్టోలన్ నేనే ఏడ చూ లే నేన్ అదే చెప్తున్న కదా
నీ పేర్
ఆ ఘోరమా ఘోరం మరీ ఇంత ఘోరగుంటర మనుషులు అనిపిచ్చింది తెల్సా అసలు చి
వచ్చింరా?
ఆహ
క్యాంపస్ హా
ఘోరమా ఘోరమున్నర్ అమ్మో మస్త్ సెల్ఫీష్ ఉన్నరు.
ఆ అసలు వాళ్ళు ఏం అమ్మా ఈ ఈమె ఇంకొక ఆమె అన్న చిప్స్ తిన్నదిగానే ఇగో ఇప్పుడు పోయినామె నైతే అసల్ ఏం తిన్లే ఎట్లుంటరు గట్లేం తినకుండా
రితి బాగా తినుంటదిలె సరేతి అగు మళ్ళ చేస్తా
ఆ సరే